హలో ఆ కట్టడం ఎదగొ హతర్ర మే దాల్ హలో హలో
హలో
ఏం జేసున్నవ్
ఏం లేదు కాల్ జేయమంటే ఎందుకు చేయట్లే
చేస్తే కరెక్ట్ గా రెస్పాన్స్ అయినప్పుడు కాల్ చేయాలనిపిస్తుంది
ఓహో ఇపుడు కరెక్ట్ గా ఎలా రెస్పాన్స్ అయితున్నా మరి
అప్ లో నార్మల్ గా మాట్లాడది
ఆ నేను ఎలా మాట్లాడుతన్నా
మన పర్సనల్స్ ఇందులో మాట్లాడొద్దు కాల్స్ లో
నేను ఎలా మాట్లాడుతున్నా
ఓన్లీ రిజిస్టర్డ్ అయిన లాంగ్వేజ్ మాట్లాడాలి హిందీ తెలుగు ఇంగ్లీష్ అస్సాం మాట్లాడతామంటే ఇక్కడ కుదరదు
ఓహఓ సరే
ఏం చేస్తుంటారు మీ హాబీస్ ఏంటి
అంట్లు తోముతాము బట్టలు ఉతుకుతాము ఇంకా
వె
వాచింగ్ టీవి రీడింగ్ న్యూస్ పేపర్స్
ఏం వర్క్ చేస్తుంటారు మీరు
ఏం లేదు ఇంట్లోనే ఖాళీగా తిని పడుకోవడమే
ఏం చదువుకోలేదా
లేదు స్టడీ చేయలేదు
దేనికండి రీజన్స్ ఏమైన ఉన్నాయ
ఆ ఉన్నాయి పరస్ నల్ రీజన్స్
ఓకె
ఆ
అ హా
హలొ
హలో చెప్పండి
మీరేం చేస్తుంటారు
మేమేం లేదండి మది పిజీ అయిపోయింది మేము